హాయ్ హలో
హలో
హాయ్ వినిపిస్తాలేదా
ఆ వినిపిస్తలేదు ఫోన్ కొంచెం దగ్గర చేయ్య
ఓకే ఇప్పుడు వినిపిస్త లేదా
నాను స్లోగా వినిపిస్తుంది
అవునా ఓకే ఓకే ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు కూసోని ఉన్న తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ టిఫిన్ చేసిన పొద్దున మీరు
ఏమి వినిపిస్తలేదు కరెక్ట్ గా
పొద్దున్న టిఫి టిఫిన్ చేసినా మీరు చేసిరు
ఏం ఫోన్ ప్రాబ్లమ్ రా చుది కొంచెం
ఏమో మరి వినిపలేదు అ నాకు అయితే వినిపిస్తు
కరెక్ట్ గా వినిపిస్తలేదు స్లోగా వినిపిస్తుంది వాయిస్
ఓకే నాకు వినిపిస్తుంది నీకు వినిపిస్తలేదా ఐ స్ స్
కానీ మెల్ స్లోగా వినిపిస్తుంది మెల్లగా
ఓకే ఓకే తిన్నారా
తిన్నారా మీరు
ఆ పొద్దున తిన్నా పొద్దున్న టిఫిన్ చేసినా మీరు
ఏం చేస్తున్నారు మరి
ఏంలేదు కాలిగా కుసుని
హలో
మీరు ఏం చేస్తున్నారు
హలో
ఆ వినిపిస్తలేదా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేను మీరేం చేస్తున్నారు
నేను పండుకొని మీతో ఫోన్ మాట్లాడుతున్నా
అవునా తిన్నవా
ఆ
తిన్నావా
తిన్నలే ఇంకా ఆఫ్టర్నూన్
పొద్దున టిఫిన్ చేశారా
మీరు తిన్నారా
ఆ పొద్దున టిఫిన్ చేసిన
ఆ ఏం స్పెషల్ మరి
ఈరోజు పెసరట్టు చేసిన మీరేం చేశారు
నేనా ఫిష్ కర్రీ రైస్
ఫిష్ కర్రీ రైసా
హ
ఓకే మరి ఏద్దానం తిన్నారా
హల
ఆ వినిపిస్తుంది గదా హలో
హలో
ఆ విన్ వినిపిస్తలే
వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నారు మరి పడుకున్నార ఏంది
ఆ
ఆ
కంప్లీట్ ఇప్పుడు మేలు ఉంటాయి కావచ్చు నీళ్లు ఇప్పుడు మే లో ఉంటే కావచ్చు మేబీ స్టార్ ఇంకా
ఓకే మీరు విలేజ్ లో ఉంటారా సిటీ లో ఉంటారా
మే మా
పల్లెటూరులోనే ఉంటారా
మీరు
మేము సిటీ లో ఉంటాం
చే ఎంజాయ్ చేస్తారు కావచ్చు
ఆ ఏ చిన్న సీటీయ మాది పెద్ద సీటీ కాదు
అ
హ
ఇంకా ఏంటి విశేషాలు
ఇంకా చెప్పాలి మీరు చికెన్ కర్రీ ఎప్పుడైనా చేస్తారా
ఇక్కడ స్పీకర్ పెట్టడం వస్తలేదు నాకు ఈ కార్యా లో స్పీకర్ ఎట్ల పట్టాలో తెలుస్తలేదు వాయిస్ ఏమో మెల్లగా వినిపిస్తుంది
అవునా ఓకే ఓకే
లేదు కదా ఇక్కడ
ఇక్కడ స్పీకర్ ఆప్షన్ ఎ లేదు
అవును
మ్మ్ ఇంకా మరి ఫిష్ క్రీ చేసారా ఫ్రై చేశారా మరి పొద్దున
చ్చు చేచిన పులుసు
పులుసు చేసారా ఓకే ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేసిండ్రా మీరు
చెయలే చేద్దాం చేద్దాం అనుకున్నా గానీ చేలేను కాస చెప్పండి ఒకసారి
మీకు చేయడం వస్తదా ఆ ఒకసారి ఎట్లా చేసావు నాకు చెప్పవా
నీకే అడుగుతున్నా ఆ రెసిపీ చెప్పుమని
నాకే అడుగుతున్నావా
ఆ మీరు చేస్తారేమో
ఓకే నేను చేస్తా అప్పుడప్పుడు చేస్తా కానీ మీరు చేస్తారా లేదా అని అడుగుతు తున్నా హ్మ్
ఎలా చేస్తారు మీరు
ఆ నేను చికెన్ని ని ఫస్ట్ మ్యారినేట్ చేస్తా
ఎట్లా
ఆ అంటే ఫస్ట్ కడిగి దాంట్లో అది ఉప్పు కారం పసుపు ఆ అది ధాన్యాల పొడి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అన్ని వేసి మిక్సీ చేసి మారినేట్ చేసేస్త చికెన్ని ఒక వన్ అవర్ లేకపోతే హాఫ్ ఎన్ అవర్
హా
ఆ ఫ్రిడ్జ్ లో పెడతా
ఆ
ఆ తరువాత బాస్మతి రైస్ ఏమో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించి తర్వాత మ్యారీనేట్ చేసిన చికెన్ ను వేసేస్తా
అ
తర్వాత దమ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇక
అదే ప్రొసెస్ ఉంటది కథ
అదే దాంట్లో ఆ ఏంటి లవంగాలు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క అన్ని వేయాలే కొన్ని కొన్ని
అవునా
ఆ మీరు మీరు మీరు చెయ్యరా
ఆ
మీరు చెయ్యారా చికెన్ బిర్యానీ ఆ చికెన్ కర్రీ చేస్తారా ఫ్రై చేస్తారా మీరు ఫ్రై చేస్తారా ఎక్కువ
పైరస
హలో
ఆ సలో
వినిపిస్తలేదు సరిగా
నా వినిపిస్తుంది నాకు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మీరు చికెన్ కర్రీ చేస్తారా ఫ్రై చేస్తారా ఎక్కువ
ఎక్కువ ఫ్రై అనుకోండి
ఫ్రైను చేసరా
అన
అవునా హు ఇంకా మరి
చాలా ఎలా చేస్తారు మీరు
ఏంటి
చారు పప్పు చారు
పప్పు ఛారు చేస్తారా
తీసుకుంటాను అని అడుగుతున్న
ఎంది
పప్పు చారు ఎట్లా చేస్తారు మీరు
పప్పుజారు ఎట్లా చేస్తున్నారు అని అడుగుతున్నారా ఆ దానికి ఏం లేదు పక్కని పప్పు కుక్కర్ అయి ఉడికించి ఆ మనం ఏమంటారు అది ఆ టమాటా లు ఉల్లిగడ్డ కోసి దాంట్లో పప్పులు వేయాలి తర్వాత చింతపండు నాన పెట్టి తాలింపు వేసెయలి అంతే
అంతేనా
మీరు చేస్తారా
చేస్త అప్పుడప్పుడు
మీరు చేస్తారా అప్పుడప్పుడు
ఆ చేస్తాం
చేస్తారా ఇంకా మరి ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసిరా లంచ్
ఇంకా కాలేదు చేయాలి
అవునా ఇంకా మరి ఏం చేస్తున్నారు చేన్లో పత్తి వేస్తారా పంటలు వేస్తారా
అన్ని చేస్తాం మేము
అన్ని పంటలు వేస్తారా
అవును
ఆ మరి తీసిర్ర ఇప్పుడు ఎండాకాలం కదా
ఆ అ తీసేసాం అయిపోయింది పత్తిలు తీయడం అయిపోయింది అమ్మడం అయిపోయింది అన్నీ అయిపోయింది ఆ
అవునా
కందిపప్పు పప్పుని అదేమంటారు కంది పప్పు తీస్తున్నారు ఇప్పుడు
ఇప్పుడు కందిపప్పు తీస్తున్నారా
కొడుతుంటారు
ఓకే ఓకే ఉ ఇంకా మరి మీ సైడ్ పెళ్ళిళ్ళు లేవా ఇప్పుడు
కానీ
ఏందీ
పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇప్పుడు ఉంటాయి కావచ్చు
అవునా
ఉ
మరి షాపింగ్ అయిపోయిందా పెళ్ళి షాపింగ్ ఏందీ హలో హలో వినిపిస్తా లేదా ఆ వినిపిస్తుంది ఆ పెళ్ళి షాపింగ్ అపోయిందా
కాలేదు కాలేదు ఇంకా
చేయాలానా మీరు షాపింగ్ ఎక్కడి పోయి చేస్తారు.
ఓ ఎక్కడైనా పోయి చేస్తాం ఎక్కడనొచ్చితే అక్కడ
ఎక్కడనచ్చితే అక్కడనా
ఉ
ఉ హు